హలో
హలో
మ్ ఏం చేస్తున్నావ్ రా?
ఏం లేదు చెప్పు ఇప్పుడే అన్నం తిని ఖాళీగా కూర్చున్న చెప్పు.
ఆ ఏం లేదు అదే మొన్న వర్షం పడినప్పుడు అదేవరో బామ్మని తీసుకొని వస్తా అనేసి వెళ్ళావు కదా! తీసుకొచ్చారా లేదా అనేసి
ఆ తీసుకచ్చినం అల్రడి ఆ రోజే. ఆ తీసుకొచ్చినంక మా అమ్మ అన్నం పెట్టింది వేడి వేడిగా ఆమె తింటూ నాతో మా మాట్లాడుతుంది. మాట్లాడిందని చెప్పిన కదా,
ఆ అవును. ఇప్పుడు బాగానే ఉన్నాడ తను?
మ్ మంచిగనే ఉన్నయి.
ఆ వాళ్ళిళ్ళు అవన్నీ ఎలా ఉన్నాయిగ? ఓకేనా ఇప్పుడు ఆమె ధైర్యంగా ఉన్నారా లేరా?
నువ్ ఎందుకు ఫోన్ చేసినవ్ అది చెప్పు ఫస్ట్.
అదేరా ఆమె ఎట్లుంది అనేసి కను
ఆ చాలా హ్యా పిగున్నారు. మీరు వచ్చి నన్ని కాపాడారు. లేదంటే, ఈ వానకి మా ఇల్లు ఏమైపోయేదో అని నా చేతులు పట్టుకొని దీవిస్తున్నారు.
హ అబ్బా చాలా మంచి పని చేసావ్ రా నువ్వు కరెక్ట్ టైంకెళ్ళి ఆమను కాపాడేసావ్
ఆ సరే
ఆ నువ్వు చొప్తుంటే నాకా విండానికి చాలా సంతోషంగా ఉందిరా నువ్వు నిజ నిజంగా చాలా మంచి పని చేసావ్ మా ఇంట్లో కూడా నాన్న ఇప్పుడే కిటికీలు అన్నిట్నీ గట్టిగా వేసేసారు
అవునా మీ వైపు గాలి వేగం తగ్గిందా మరి ఇక్కడ మాత్రం చెట్లు కొమ్మలు ఊగుతూనే చాలా భయానకంగా వస్తుంది సౌండు
లేదురా గాలి కొంచెం తగ్గింది కాని వాన మాత్రం అస్సలు తగ్గట్లేదు దారలు దారలుగా పడుతుంది
ఆ మా ఆదారు మా ఊర్లో చెరువు గుడా నిండిపోయిందని ఇప్పుడే పక్కింటి అంకులొచ్చి మన డాడీతోని జెప్పిండు కట్ట దెగకుండా ఊరి పెద్దలంతా అక్కడెళ్ళి కాపలా కాస్తారంట
బాబోయ్ అయితే చాలా ప్రమాదం కదా మీ నాన్న కూడా వెళ్తున్నారా ఏంటి
లేదురా నాన్న ఇంట్లోనే ఉంటాడు బామ్మని జూసుకోవడానికి ఇగ ఊరి యువకులు మాత్రం టార్చ్ లైట్లు పట్టుకొని చెరువు దగ్గరకి
చాలా మంచిదె ఈ టైమ్ లో అందరు కలిసికట్టుగా ఉండాలి మన ఊర్లో కూడా రోడ్లు మీద పడిపోయిన ఒక చిన్న కరెంట్ స్తంభాన్ని యువ కులంతా కలిసి పక్కకి జరిపారు
అవునా చాలా గ్రేట్ రా మన ఈ మన గ్రామాల్లో ఈ ఐక్యత ఉండడం వల్లే ఎంతటి కష్టాల్నైనా తట్టుకోగలుగుతున్నాం
నిజంగా సిటీ లో అయితే ఎవరింట్లో వాళ్ళే ఉంటారు కానీ మన ఊర్లో ఒకరికొకరు తోడుగా ఉంటారు
ఆ కరెక్ట్ అదే నా ఫోన్ స్క్రీన్ బ్లింక్ అయింతుంది ఛార్జింగ్ టెన్ పర్సెంట్ కే పడిపోయింది
స అయ్యో అయితే వెంటనే డేటా ఆఫ్ చేసి ఫోన్ పక్కన పెట్టెసెయ్ రా ఎమర్జెన్సీ కోసం కొంచెం ఛార్జింగ్ ఉండాలిగా
అవునవును నేను ఇప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ జేసేస్తున్నా మళ్ళ రేపొద్దున వర్షం తగ్గినంక మాట్లాడుకుందాం
అలాగే రా జాగ్రత్త బొమ్మగారిని గూడా జాగ్రత్తగా చూసుకోండిరా
ఆ సరే సరే మీ అమ్మ నాన్నలను గూడా జాగ్రత్తగా జూసుకో నువ్వు అయితే
ఖచ్చితంగా రా రేపు పొద్దున్న మాట్లాడుకుందాం ఒక వేళ సిగ్నల్స్ అలాంటివి ఏవన్నా వస్తే మార్నింగ్ జేస్తా నేన్
ఓకే మరి
అ ఇంక మీ వైపు పొలం పండ్లు అలాంటివి ఏమన్నా స్టార్ట్ జేసిర్రా
వర్షాలు వడితే అంటే అందరు ముందే వానకాలంకన్న ముందే దున్ను పెట్టుకుంటారు కదా
ఆ అవును విత్తనాలు అవన్నీ ఏయడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఇప్పుడు బావిల్లోకి చెరువుల్లోకి వార్టొస్తే అదొక ఆనందమే వేరుగా ఉంటాది కదా
ఉమ్ కానీ ఇప్పుడు ఈ మధ్య ఒక పెద్ద సమస్య ఏమైందంటే బయట మార్కెట్లలో నల్ నకిలీ విత్తనాేవో వసలైన విత్తనాలువో అర్థ అయిత లేదు
నిజమ ఈ నకిలీ విత్తనాల వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు వాళ్ళు పెట్టిన పెట్టి పెట్టుబడి అవన్నీ దీని వల్ల లాస్ అవుతున్నారు వాళ్ళు
ఆ అదే కదా పాపం అంతా కష్టపడి పండిస్తారు లాస్ట్కి వన్కులో విత్తనాల వల్ల పంట చేతికి వచ్చే టైం లో
ఆ నిజేమే మళ్ళీ వర్షాల వల్ల పంట చేతికొచ్చే టైం లో వర్షం పడితే వాళ్ళ పంట అంతా తడిసిపో పోయి తక్కువ ధరకె అమ్ముకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తున్నాయి వాళ్ళకి
ఉ అంటే మార్కెట్ యార్డ్లలో కూడా షెడ్యూల్ ఉండయి కదా సరిగా ఓపన్ ఏరియా బి పోస్టర్ ధాన్యం సడన్ గా వర్షం వస్తే మొత్తం తడిచిపోతాయి మళ్ళా
ఆ నిజమే రా కానీ మన గ్రామంలో ఇట్లా స్టోరేజ్ వేర్ హౌజెస్ లాంటివి కొన్ని ఉంటే బాగుంటది అప్పుడైతే వాళ్ళు అందులో దాచుకొని ఎక్కువ ధరకు అమ్ముకో ఉంటారు కదా
మీ ఊరు సైడు ఏం లేవా అట్లా అంటిే ఇప్పటికి కూడా
ఇప్పటికైతే ఏం లేవురా వాళ్ళు వేరే ప్లేస్కి కెళ్ళి అమ్ముకొని వచ్చేస్తారు మా ఊర్లో అయితే లేవు
అంటే పంట దాచుకోవడం అట్ల ఏం చెయట్లేదా మీ ఊరు రైతులు
ఆ లేదు వాళ్ళు పొలం నుంచి క హార్వెస్టర్ తీసిన తర్వాత వెంటనే అమ్మేసుకుంటారు దాని వల్ల వాళ్ళు తక్కువ రేటు కి అమ్ముకుంటున్నారు అంటే ఆ టైంలో తేమ శాతం ఎక్కువ ఉంటాయి కదా
అవునవును మా సైడ్ అయితే మంచి ధర వచ్చేదాకా అగుతారు ఎందుకంటే మా సైడ్ నిల్వ కేంద్రాలు ఉన్నాయి
అ అవునా అంటే అవి ప్రభుత్వం కట్టించినావా లేదా మీ ఊరు వాళ్ళే కట్టించుకున్నారా
ఆ ప్రభుత్వం కటించింది ఒక సంవత్సరం అట్లా అయితుంది కట్టించింది కొత్త కొత్త నిల్వ కేంద్రాలు కట్టించింది ఇప్పుడు మంచిగా మా ఊర్లో రైతులందరు చాలా చానా సంతోషం ఉన్నగదు అది వచ్చినప్పు నుండి
ఆ మొన్న నార్మల్గా మా ఊర్లో వాళ్ళు కూడా అనుకున్నారు కట్టించుకోవాలి ప్రభుత్వానికి ఈ చెప్పాలి కట్టిస్తారు అనేసి అనుకున్నారు కానీ అది శాంక్షన్ అయిందో లేదో అనే విషయ్ అయి తే ఇంక నాకైతే ఎం తెలీదురా
ఆ అడగండి మీ ఊర్లో సర్పంచ్ ఎవరో ఉంటారు కదా ఆయన పోయి అడుగుతే అన్ని డీటెయిల్స్ చెప్తాడు
ఆ చెప్పాలి ఆయనకి ఆయన వెళ్ళి ఆఫీసర్లను కలిసి అడిగితే ఖచ్చితంగా వస్తంది మా ఊరి కూడా రైతులకి దీని వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అసలు
ఉ లేకపోతే ఒకసారీ ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం వచ్చింది అర్జెంట్ ఉందని అనుకుంటే ఎట ఊరుళ్ళందరూ కొంచెం కొంచెం డబ్బులు వేసుకొని కట్టాలి ఇంక గవర్నమెంట్ నుండి డబ్బులు వచ్చినాక అవి తీసుకుంటే బెటర్ ఇంకా ఇదైతే బెస్ట్
అయ్యో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియాలి అంటే నార్మల్గా అనుకున్న లే కానీ ఈ వర్షన్ లో ఎప్పుడు వర్షలు పడతాయి ఏంటి అనేది తెలియదు యదు కదా
మ్ ఎట్లయినా ఏ ఊర్లో అయితే రైతులు ఉంటారు కదా ఈ కట్టి పెట్ ఉంటే వాళ్ళు కూడా నష్టపోకుండా ఉంటారు
ఆ నిజమే
వీళ్లైతే నువ్వు నేను చెప్పిన ఐడియా మీ డాడీకి చెప్పు
ఆ చెప్తాన్రా మ నాన్నకి చెప్తే మా నాన్న ఊర్లో వాళ్ళతో చెప్తారు
ఇంక మరి
ఇంకా మీ వైపు ఈ సారి ఏమైనా కొత్త వెరైటీ మొక్కలు లాంటివి ఏమైనా పెడుతున్నారా ఇత్తనాలు అలాంటివి
కొత్త వెరైటీ ఏమున్నది ఎప్పటికేసేటియే ఏస్తారు కానీ మీ సైడ్ ఎందు ఎందుకట్ల అడిగినవ్ మీ సైడ్ ఏమైన కొత్తగ ఎత్తారా
ఆహా కొంతమంది నార్మల్ గా ఎంత రోజులు వారి అవి పండించిన వాళ్ళు మొక్కజొన్న అవి వేద్దామని చూస్తున్నారు లేదా పత్తి అలాంటివి పెడదామని అనుకుంటున్నారు వరి వల్ల ఏం లాభం రాలేదు అనేసి అన్నారు లాస్ట్ ఇయర్
ఆ అట్లా నాకున పంట మార్పిడి కూడా యేయ్యాల అది కూడా ఇంపార్టెంట్ కదా
ఆ నిజమే అలా చేస్తేనే మన భూమిలో అ సారం అవన్నీ ఇంక ఎక్కువ అవుతాయి ప్రతిసారి ఒకే పంట యేసినా కూడా వేస్టే
ఇప్పుడు చేస్తేనే భూమికి సహజంగా నైట్రోజన్ అందుతది లేకపోతే భూమి ప్రతి సంవత్సరం ఒక్క పంట వేస్తే భూమి నిస్సారం అయిపోతయ్
ఆవు అదే అందుకోసమే అనుకుంటాను మరి వాళ్ళు ఈ ఇయర్ వేరే ఎద్దాం అనేసి అనుకున్నారు అమిరె అందరు మాట్లాడుకుంటే విన్నాను
మాసైడు కూడా చాలా మంది ప్రతిసారి వేస్తే ఒకటే పంట వేస్తే పత్తి లేకపోతే వరి అట్లనే ఎస్తరు అస్స పంట మార్పుడి అనేదే చెయ్యరు
వేరే చాలా మందికి అసలు ఈ విషయమే తెలిదు ఇప్పుడు వస్తుంది లే బానే అనేసి కంటిన్యూ చే చేస్తారు దాన్నే కానీ కొన్ని సంవత్సరాలు అలా అయిపోయాక అసలు ఆ భూమి నుంచి ఏమి రాదు
మళ్ళా ఇప్పుడు పంట పండుతలేదని అనవసరమైన ఎరువులు కూడా ఎస్తరు మార్కెట్లో దొరికే ఆ ఎర్రి ఈ ఎరువు అనుకుంట అన్నీ ఏస్తారు
ఆ నిజమే రా అంటే నాచురల్ గా మన ఇప్పుడు ఆవు పేడ వాటితో చేసిన వేస్తే ఇంకా బాగా పంట వస్తది కానీ దాన్ని ఎవరు కూడా నమ్మరు అసలు ఏ దీనికేం వత్త అనేసి అనుకుంటారు
అదే కదా ఇప్పుడైతే అవగాహన ఉన్న వాళ్ళు చాలా మంది సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు
ఆ సేంద్ర్రియ వ్యవసాయం నిజమే రా ఈ మధ్య ఎక్కువ మంది అదే చేస్తున్నారు కదా దాంట్లోనే ఎక్కువ దిగుబడి వస్తది అనేసి
ఆ అంటే అది ఎట్లా అంటే స్టార్టింగ్ రెండు సంవత్సరాలు తక్కువ దిగుబడి వస్తది ఎందుకంటే ఇగ ఇప్పటికీ భూములన్నీ పా అవి ఏందో మందులు అవి ఇవి వేసి కరబై ఉంటాయి కదా ఇగ రెండు సంవత్సరాలు టైం పడుతాది ఎరువురుతుని సెట్టు కావడానికి తర్వాత మాత్రం మంచిగా దిగుబడి వస్తది ఇగ
ఆ అవుందా అంటే ఒక రెండు రో రెండు సంవత్సరాలుల తక్కువ వస్తది కానీ తర్వాత అ మాత్రం ఎక్కువనే వస్తది కదా అది తెలుసుకుంటే అదే అది తెలుసుకొని వాళ్ళు అంటే మా ఊర్లో కూడా ట్రై చేయమని చెప్పాలి
ఊ చెప్పు. ఊ అంటే అందరు ఏమను కుంటార్ అంటే ఫస్ట్ చేయంగనే. అయ్యో తక్కువ దిగుబడి వచ్చింది. ఆ ఎరువులు ఏశినా ఆ మంత్ వదిలేశినా అయిపోవు అనుకుంటారు.
ఆ నిజమే రా. కాకపోతే వాళ్ళకి మనం అంటె మనం అయినా ఊర్లో పెద్దవాళ్ళు ఇంకెవర్ అనేది అర్థమైయ్యేలాగా చెప్తే వాళ్ళు గూడా స్టార్ట్ చేస్తారు.
ఊ దానికి రీజన్ ఏందో చెప్పాల రెండు సంవత్సరాలు తక్కువ దిగుబడి ఎందుక్. మీర్ ఇన్ రోజులూ మందుల్ ఏశిన్రు కదా భూమి అంతా ఖరాబ్ అయిందీ. అది సెట్ కావడానికి రెం రెండు సంవత్సరాలు పడుతది, తర్వాత మంచిగ వస్తాయ్ పంటలని చెప్పాలె.
ఆ వాళ్ళకి అన్ని క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తే, వాళ్ళు గూడా వింటారు. వాళ్ళక్ కూడా ఎక్కువ దిగుబడి రావడం గదా కావాలి.
ఆ అంతే ఒకవేళ వాళ్ళకి అర్థం కాలేదు అనుకో ఇట్లా స్క్రీన్ లల్లనన్నా చూపియ్యాలె డిజిటల్ స్క్రీన్ల నన్ అన్నీ చూపియ్యాలి
ఆ అందరిని ఒకసారి పిలిచీ ప్రతిదీ ఒకటి క్లియర్ గా ఏదైనా మంచి ఆఫీసర్ నీ పిలి పిచ్చి చెప్తే ఇంకా బాగుంటదేమో.
ఊ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారా మీ సైడ్ మరి.
ఆ ఉన్నారనుకుంటారా. కనుక్కోవాలి. నేను కనుక్కుంటానులే సరే అయితే మరి ఉంటాను నేన్.
ఆ సరే బాయ్